హలో
హలో
ఆ
ఆ ఏం
ఎం చేస్తున్నావు
ఆ ఇప్పుడే తినేసి వచ్చ తిన్నావా
తన్నాం
బేల్
ఆ
ఎం తిన్నావ్
ఇకేం
ఏంది తిన్నం
ఆ పూరి ఆలు కర్రీ
పూరి హా ఆలు కర్రీ నాకావాలి అది చిన్న పూరిలా అ బాగొలే తినయితే
ఈడ వీళ్ళు చిన్న పూరీలే చేసుకుంటారూ
మా కూడా చిన్న పూరీలే చేస్తారు అప్పుడప్పుడు పెడతారు
వా
చాలా వేడిగా ఉంది ఇ రోజు
మాకు సళ్ళగా ఉంది చల్లగా ఉందే
వేడిగా కుంది
ఏం పెట్టలేదా శ్రీరామ నవమికి
లేదు ఏమన్నా మధ్యాహ్నం మే నైట్ క ఏమన్నా స్వీట్ పెడతారేమో
అ ఒక హల్డే కూడా లేదు
నికి స్వీట్ లేదా
స్వీట్ కాదు కదా హాలిడే కూడా లేదు
నిర్మాల్గా
ఓ
మ
ఎందొ వయిస్ కట్టయితంది
మా రూమ్ లో
బా మా రూమ్ అనేది తప్పి ఏమి వినిపించట్లా
మా రూమ్ లో పెద్ద పెద్ద పంచాయతీలు జరుగుతాయి జరుగుతున్నాయి ఆన్లీ
ఏంటంటా ఏం అంటా
ఇప్పుడు నాతో వర్షిణి తొ మాట్లాడట్లేదు
ఎవరు
ఆ ఒక అమ్మాయి వస్తది జూడు నాతో పాటి ఒక అమ్మాయి నాకు తో పాటు వస్తది చూడు ఇంటికి ఆ అమ్మాయి తట్టుకోదు
మళ్ళ
మళ్ళ ఏం లేదు నేను మాట్లాడట్ల ఆమె మాట్లాడట్ల వదిలేసా ఎందుకు ఈ రూమ్ లో ఇట్లా జరగాదు ఏంటిది
మాట్లాడట్లేదా పిల్లా అని
లేదు ఆ చెప్పలేదు నిన్న నైట్ నిన్న నైట్ అది అయింది కదా ఇంక నిన్న నైట్ డాడి అది మా అట్లా నడుంద చెప్పలే నేను బయట నిన్న
హ్మ్
హ్మ్ అయితే ఈ రోజు చెప్తా
ఇంకేమి
ఇంకేం ల మీ రూమ్ లో ఎందుకు ఇలా జరగావు నాకు తెలియట్లేదు ఎందుకని
కొంతమంది జనాలు ఉండరు ఇద్దరే ఉంటాం
అదే కదా మీరిద్దరు అంటే మాకు కూడా ఇంక నేనుంటే బావుండు ఇద్దరిద్దరు రూమ్ కి ఆ
ప్రశాంతంగా ఉంటాది ఇద్దరిద్దరు అట్లుంటే
ప్రశాంతంగా ఉండడం కూడా ఒక కళ
హ్మ్ ప్రశాంతంగా కూర్చోడం కూడా ఒక కళ ఇప్పుడు ప్రశాంతతని సాధన చేద్దాం చేసారులే పడుకొని
అంత మంది జనాలు ఉంటే ఇట్లే కొట్టుకుంటారు రూమ్ లో
తెలుసు ఇంక మాకు వేరే ఆప్షన్ లేదు
ఇంకా మా రూమ్ లో అంటే ఇద్దరే కాబట్టి కొట్టు కొము.
మాకి త్రీ షేరింగ్ ఉంది కానీ అది ఓన్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి మాత్ర
అమ్మో.
ఎస్. నో ఫోర్స్ చేయలేం. నో త్రీ షేరింగ్ ఫార్ ఇండియన్స్.
క్రీమినేషన్.
తెలవదు చాలా డిస్క్రిమినేషన్ అయితే చాలా ఉంది ఇక్కడ. ఇంటర్నేషనల్ వాళ్లని కేరింగ్ ఎక్కు ఎక్కువ తీసుకొని చూస్తారు. కాదు మొన్న రంజాన్ కంటా ముస్లిమ్స్ కి చికెన్ పెట్టారు కాలేజ్ వాళ్ళు.
పెడతారు. పెడతారు.
అసలు కాలేజ్ కే అసలు చెప్. అదే నేను కాలేజ్ కే వేలలేదన్న వాళ్ళు వాళ్ళకి అదే పనిగా చేసి మరీ పెట్టించారు డబ్బాలలో. అట్లా పెట్టియొద్దు అట్లా ఇప్పుడు కాలేజీలో. కానీ నాన్వెజ్ రాద్. వద్దు అన్నం. వాళ్ళకి ఎట్లా నాకు కూడా పెట్టొచ్చు కదా కనీసం ఎగ్గన్నా పెట్టొచ్చు కదా. ఎగ్గుతున్న లేకపోతే ఆహ్ బిడ్డక్ కానీ అది అడ్జెస్ట్ చేయడం. ఇస్తా డిఫరెంట్ ఏమీ లేకుంటాయి. ఈసారి నేను కూడా మస్ బ్యాంక్ లో జాయిన్ అయిపోయి నేను కూడా బిర్యానీ తింటా. అంటే ఒక ఫామ్ పెట్టినారనమాట. ముస్లింలు అందరూ ఎన్వాల్వ్ చేస్ వండి అందరు. ఫాస్టింగ్ ఉంటారు అన్ అని పెట్టింటే. వాళ్ళ ఎండోరుమెంట్ నెంబర్స్. వాళ్ళు రాసరని వాళ్ళకి మాత్రమే ఇస్తారు. వాళ్ళకి రోజుకు నైట్. పాల ప్యాకెట్ ఒకటి హాఫ్ లీటర్ది బ్రెడ్ ప్యాకెట్ పెద్దది ఉంటది చూడు.
ఉమ్.
బ్రెడ్ అవే రెండు ఇచ్చారు.
అదంటే నే మార్నింగ్ లేసి తినాలి కదా వాళ్ళు.
ఆయతే
అందుకుంటది
నాకు ఆ బ్రెడ్ ఆ పాల్ నాకు అవసరం లేదు నాకు చికెన్ చికెన్ ఇజ్ ఇంపార్టెంట్ నా
పెడతారు పెడతారు పాపం పెట్టేస్తారు
ఆ
పెరుగుత క లే ఇప్పు ఎడుతారులే
అందు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి నాకు కూడా వస్తుాంది చదువు కోవాలని లేదు దురధ టూ జూడాలి దర వ మూడు గంటల ను వన్న మూడు గంటల హాఫ్ అన్ అవర్ ఉందివే పొద్దు చెప్పు చెప్పు చెప్పు
నే
ఆ
కానీ మూవీ బ్లాస్ట్ లో ఉండేది త్రీ అవర్స్ థర్టీ సెవెన్ మినిట్సే ఉంది
అవును
ి ఎందుకంటే సెన్సార్ ఆ కానీ కట్ చేసి సెన్సార్ సీన్స్
సెన్సార్ సీన్స్ అంటే
అంటే కొంచెం చంపుకునేవి అట్ల ఎక్కువ భయంకరంగా ఉంటాయి చూడు అట్లాంటివి
కానీ మూవీ ప్లాస్ లో
నూడు లలాక్ లోనే చెప్తాం అది త్రీ అవర్స్ అది ఒక బోర్డు ఉంటుంది సెన్సార్ బోర్డు దేంట్లో కూడా ఉండాలంటే ఆ
ఎందుకు అంటే ఓన్లీ థియేటర్లు మాత్రమే వ వస్తుందా
రిలీజ్ చేసినప్పుడే సెన్సార్ బోర్డ్ అని ఒకటి ఉంటుది ముంద చూసి ఇట్లాంటి ఏవైనా సీన్స్ ఉంటే కట్ చేసి ఇస్తారు
చివాడు అసలు మంచి నాలుగు అంటే తీసాడు
రెండు కలిపి ఏడు గంటలు
ఆ ఏడు గంట చదువుకోొనింటే బాగుపడే వాళ్ళం ఆ హలో ఐదు గంటలు చదువుకొని ఉంటే బాగుపడే వాళ్ళం
అవును
అటు త్రీ అవర్స్ ఫిఫ్టీ ఫైవ్ మనిట్స్ అయితే సెన్సార్ బోర్డ్ వాళ్ళు త్రీ అవర్స్ థర్టీ సెవెన్ మినిట్స్ చేస్తున్నారంట ఉహు వాడు మనిషి కాదు అస్సలికి ఎవరు డైరెక్ట్
వాళ్ళ వైఫ్ ని పెట్టుకున్నాడు తెలుసా ఆదిత్యగారు
వాడు ఎవడు
వాడు ఒక డైరెక్టర్లే గానీ
అంత స్టోరీ ఎక్కువ పార్ట్ త్రి అన్న తీయమనొచ్చు కదా ఒకే
పాట్ త్రీ లేదంట
ఆహా జబ్
వాడు నిన్ననే కన్ఫా మామూలుగా రూమర్స్ వస్తున్నయంట
అట్లా
చెప్పేది ఇను
హు పెడతాడులే వాడే పాపం ప్రొడ్యూసర్ కూడా వాడే స్క్రీన్ ప్లే వాడే డైరెక్టర్ హలో
ఆహ ఆ హలో వాడే ప్రొడ్యూసర్ సేటెస్ వున్నాయా వాడికి డబ్బు ఎక్కువ అయినట్టున్నా కీయ